హలో
హాయ్ అండి
అహాయ్ ఏం చేస్తున్నర్ బాన్నారా ఏం లేదండి ఆ బాన్న ఏం చేస్తున్నావ్ పనులు ఐపే
ఆ పనులైపోయినాయ్ ఇంక టీ తాగాలి
టీ తాగలేదా ఇంకా సిక్స్ అవుతు
ఇ వాయిస్ క్లియర్గా లేదండి స్ట్రక్ అవ్తుంది
ఇంక తాగలేదా ఇంత లేట్ ఐంది అంటున్న
ఔనుగని మీ వాయిస్ స్ట్రక్ అవ్వుకుంట మ్యూజిక్ లెక్క అస్తుంది మిరూ
మీ వాయిసే స్ట్రక్ అవుతుంది నాది బరబరే వినిపిస్తుంది నాకు
నాకు కరెక్ట్ వినిపించట్లేదండి
అవునా
తిన్నార
ఆ తిన్నాను ఆఫ్టర్నూన్ ఆ చెప్పండి
డబల్ డబల్ వయిసెస్ వినిపిస్తునాయ్
ఆ ఇప్పుడు క్లారిటీ ఉంద
ఆ ఇప్పుడు ఓకే అండి ఏం నాయిస్ రావట్లేదు
ఆ చెప్పండి ఇంత ఎందుకు ఇంక తాగలేదు ఏమన్నా లేట్ అయింది
లేట్ అని ఏం లే అందుకని ఇప్పుడే పని అయిపోయిందండి టీ పెట్టాలి
అవునా
మీరు కాఫీ ఎక్కువ ఇష్టమా టీ ఎక్కువ ఇష్టమా
రెండు తాగుతాను కాఫీ అప్పుడప్పుడు టీ తాగుతాను ఇంట్లో ఉంటే
అవునా మీరు చేస్తార అండి
ఆ చేస్తాను నాకొచ్చు
కానీ మీ దగ్గర నాయిస్ వస్తుందండి
మీ దగ్గరనే వస్తుంది నాకేం లేదు అవును అల్లం టీ ఇష్టం నాకు అల్లం టీ ఉంటేనే తాగుత మీరు
నాకు మన ఇలాయచీ ఫ్లేవర్ ఇష్టమండి
అవునా ఎం వంట చేశారు ఈరోజు
ఈ రోజు మన అలచంద కాయండి
అవునా
ఆ ఒచ్చండి అ అప్పుడప్పుడు చేస్త
అవునా మీకు ఏం వంటలుంటే ఇష్టం ఎక్కువగ
ఇష్టమా వండొచ్చార అంటున్నారా
ఏ కర్రీ ఎక్కువ ఇష్టం అంటున్నా
నాకు దొండకాయ ఇష్టమండి
అవునా ఐ హేట్ దొండకాయ అండి నాకు అస్సలు ఇష్టం ఉండదు దొండకాయ కర్రీ
అయ్యో ఎందుకు
ఏమో అండి అస్సలు నచ్చదు కాలిచంతకాయ గోరుచికుడుకాయ దున్నకాయ అంటే అస్సలు తినబుద్ధి కాదు
అంటే నాకేంటంటే పప్పులు
మీదేం వినిపించడం లేదు వాయిసు
వెజిటేబుల్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తా అండి కాయ మన పప్పు పప్పుల కంటే
నాకు పప్పు చారు ఉంటే చాలండి పప్పు చారు పచ్చడి రోజు పెట్టినా నేను తింటకనే ఆ వెజిటేబుల్స్ అస్సలు తినబుద్ధి కాదు
ఆహా మీరు వెజిటబుల్స్ ప్రిఫర్ చేయాలనుకుంట
అంటే తింట గాని అంత ఎక్కువ కాదున్నమాట
స్నాక్స్ ఏమి ప్రీ చేసారు మరి
స్నాక్స్ ఈరోజు మిర్చి బజ్జీ చేశాను
మీకు ఇష్టమా అండి
అవును మిర్చి బజ్జి బోండా అంటే ఇష్టం బయటయ్ తెచ్చుకోమండి ఉంటాయి కాని అవి ఏ ఆయిల్ వాడతారో ఇలా చేస్తారో తెలియ కదా ఎప్పుడు రేరు బయట తెచ్చుకోవడం లేదంటే ఇంట్లోనే మేము చే చేసుకుంటాం
అ
ఇంట్లోనే కొంచెం హెల్దీగా తినొచ్చు కదా బయట కంటే
అవును అది కూడా కరెక్టే అండి
హలో
హలో వినిపిస్తుందా
హ మీరు ఏం చేసారండి
ఆ మేము ఇంతకముందే సమోసా చేసాను
అవునా మీకు వచ్చా అండి ఏప్పుడు నేర్చుకున్నారు ఎలా నేర్చుకున్నారు యూట్యూబ్ ఏనా
అంటే ఆ నాకు పర్ఫెక్ట్గా ఏం రాదు కాని నేను ఇంకా యూట్యూబ్ లో చూశాను
ఆహా ఇప్పుడు యూట్యూబ్ లో చూస్తే అన్ని వచ్చేస్తాయి ఈ మనకు రాంది కూడా ఫస్ట్ అంటే అవి లేవు కాబట్టి ఒకరిని అడిగి తెలుసుకొని చేసేవాళ్ళం ఇప్పుడు రీల్స్ యూట్యూబ్స్ వల్ల అన్ని దాంట్లో చూసి నేర్చేసుకుంటున్నారు అందరూ ఈజీగా
మొబైల్ వల్ల యూజ్ కూడా ఉంది డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి ఇట్లా దేనికైనా మంచిదానికి యూజ్ చేసుకుంటే ఏం కాదు మొబైల్ కాని ఆ ఇక ఊకే రీల్స్ స్క్రోల్ చేస్తా ఉంటే కూడా మంచిది కాదు
అది మనం యూజ్ చేసే దాన్ని బట్టి ఉంటది అది మన మీద డిపెండ్ అయి ఉంటది
అవునండి అదే ఇలాంటి వంటల కోసం ఇంకా మనకి ఏ డౌట్ ఉన్నా ఇప్పుడు మొబైల్ తోటి చార్జిపిటీ అనేది టెక్నాలజీ వచ్చింది
ఆ దాన్ని మంచిగా యూజ్ చేసుకుంటే అది కూడా మంచిగా మనకు యూజ్ అవుతది
అవునండి అది కూడా కరెక్ట్ మీరు చార్జిపిటీ యూజ్ చేస్తారా
హ యూజ్ చేస్తానండి నేను కొన్ని స్విచవేషన్స్ బట్టి సమ్ టైమ్స్ అలా
ఉహు మిర్చి బజ్జీ ఎలా చేస్తారు నేను ఒకసారి చేస్తే అంతా పిండి అనేది కి జారుడుగా అయిపోయింది అసలు కరెక్ట్ షేప్ అనేది వస్తదా అండి
ఆ వస్తాయండి ఇవి ఇప్పుడు మనం కూరలో వాడు వాడుకునే మిరపకాయలు కాకుండా సపరేట్ గా కొన్ని దానికి ఉంటాయి కొన్ని పెద్దగా ఉంటాయి అవి సైజు అవి కారం ఏం ఉండవు ఆ లావు ఉంటాయి కారం ఏం ఉండవు అం తమన్ కార్ కూరల్లో వేసుకునేటి కాదు అంట కాదన్నమాట అవి సపరేట్ గా కొన్ని ఉంటాయి అవి తెచ్చేసుకొని మంచిగా కడిగి మధ్యలో కట్ చేసి దాంట్లో కొంచెం చింతపండు రింపం అనుకోండి మనకు కారం తెలియదు టేస్ట్ వసు సర్ నట్టు
ఇప్పుడు మార్కెట్ కు వెళ్తే మనము మిర్చి బజ్జి మిర్చిలు ఇయ్యండి అని అడగాల
ఆ ఉంటాయి చూస్తే అర్థంమయిపోద్ది అలా అడిగినా కూడా వాళ్ళు చెప్తారు
దొడ్డుమిర్చి అన్న అంటారా ఆ దొడ్డుమిర్
ఆహా అది క్యాప్సికం దాని క్యాప్సికం అనే అంటారు దొడ్డు మీ చని ఎవరు అనారు అట్లా క్యాప్సికం అంటేనే ఈజీగా గుర్తుపడతారు ఎవరైనా
మా వైపు దొడ్డుమిర్చి అంటే కూడా క్యాప్సికం అంటారండి అందుకేనే మరి మీ మిర్చి బజ్జీకి ఎట్లా పిలుసు
అది అట్లా అంటారు గాని ఆ క్యాప్సికం అట్లా ఏం కారం ఉండదు కదండి సో మేము మిరపకాయ దొడ్డు మిరపకాయ అట్ల ఏం అనము క్యాప్సికం అనే అంటాం
అ అవునా ఆహా
ఆ ఆ చింతపండు ఉప్పు వేసి చేసి సి అంటే కొన్ని మిరపకాయలు కారం ఉంటాయి కదా ఒక ఒక్కొక్కసారి దొడ్డు మిరపకాయలు దొరకకుంటే వున్న మిరపకాయలు తో చేసుంటాం కదా ఇగ ఆల్టర్నేట్ గా ఏం లేకపోతే అప్పుడు అలాంటి టై లో బాగా అంటే మిర్చి బజ్జీ అంటే ఇగ మిర్చిలు తింటారు కదా ఎట్లా నేను తినను అనుకోండి బట్ కొందరు తింటారు గదా అందరు తిం దరు తింటారు మాక్సిమం నేనని గాదు ఆహ అవును కాని నాకి అట్లా అలవాటు ఉండదు మి తీసేసి తింటా ఇగ అందరు తింటారు కాబట్టి కారం ఉండొద్దు అంటే కొంచెం చింతపండు ను కొంచెం ఉప్పు ఉప్పు ఏసి మధ్యలో దానికి వేసి డీప్ ఫ్రై జేసుకుంటే చాలా బావుంటాయ్
మీరు మిర్చిని వదిలేసి అప్ పిండి ని తింటే టేస్ట్ ఏం తెలుస్తదండి అయ్యో
నాకు అట్లనే అలవాటు అండి ఇగ చిన్నప్పటి నుండి అదే అలవాటు మిర్చిలు తినను నేను
మరి వట్టి పిండి జేసుకొని తినొచ్చు కద అండి
పకొడి అట్లా అయినా గూడా దాంట్లో నుండి ఆనియన్ తీసేస్తా ఓన్లీ రవ్వే తింటా
ఆహా ఐస్ క్రీమ్ సౌండ్ వినిపిస్తుంది
ఇప్పుడు సాయంత్రం అయింది గదా అండి ఇక వస్తారు పిల్లలు ఉంటారు గదా ఇండ్లలో ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ గదా అంటే హాఫ్ డే స్కూల్స్ గదా ఇగ పిల్లలు అందరూ ఉంటారు సాయంత్రం పూట బయట ఆడుకుంటూ అని వస్తాయి ఇగ అట్లా ఆ అందరు ఉంటారని అనిజొప్పేసి కానీ అవి గూడా హెల్దీ గాదు బయట దినడం
ఐస్ క్రీమ్ ఎప్పుడైనా ట్రై చేశారా ఇంట్లో మీరు
హా నాకు రాదు గాని మా అక్క చేసింది
అవునా మా అక్క గూడా చేసిందండి
కుల్ఫీ ఆ అవును బాగా అచ్చింది హా అవును బాగా అచ్చిందండి సేమ్ టేస్ట్ బాగుండ ఇంట్లోనే ట్రై ఏసుకోవాలి ఇంకా బయట కొనడం కట్టే ఏం జేస్తది
బిర్యాని కేకు కేకు
కేకా బేక్రీ స్టైల్ లో చేస్తద
అవునండి మన వెజ్ అంటే కొందరు తినరు కదా ఇప్పుడు అలాంటి టైం లో ఇప్పుడు వెజ్ కేక్స్ నాన్ వెజ్ అంటే ఎగ్ లెస్
మనం ఎగ్లేస్ అని అడుగుతాంగాని మనం చూడం గదా అక్కడ ఎగ్లేస్ అని చెప్తాడు ఆయనే
అవును అవునండి అందుకే మా ఇంట్లో అక్క పెరుగు ఏసి జేస్తది వెజ్ అన్నట్టు అది కేకు మన ఎగ్ కి బదులు పెరుగు ఏసినాం అనుకోండి కర్డ్ అది కరెక్ట్ సెట్ అ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మేము ఎక్కువ ఇంట్లో చేసినప్పుడు బర్త్డేస్ కి ఇక బయట తెచ్చుకోవట్లేదు అది ఎప్పుడెప్పుడు నుండో ఇగ ఫ్రిడ్జ్ లో బెడతారు కదా అందుకనే మేము అక్కనే జేయమంటాం ఇంకా
టైడ్ గావ్ అయితే
ఆ ఫస్ట్ చాలా సార్ల ఫెయిల్ అయిందండి మా అక్క చేసేటప్పుడు మాడిపోవడము ఆ అంటే ఇసుక మాకు మైక్రోబన్ లేదన్నమాట అయితే గ్యాస్ స్టవ్ మీద అట్ల ఇట్లా పెట్టి చేసట ఇప్పుడు ఇట్లా చాలా టైమ్ సిజరు అట్లా అయింది ఇంగ చెయంగా జేయంగా యూటూబ్ అవి అవి ఇవి ఇంగ సర్చ్ జేసి చేస్తుంటే ఇప్పుడు పర్ఫెక్ట్ అయిందండి క్రీమ్ గుడా చేస్తది ద సేమ్ టేస్ట్ అయితే బేక్రీ స్టైల్
అవునా గ్రేట్ అండి మరి మీరు గూడా నేర్చుకున్నారా మరి
లేదండి నాకు చూడడం వరకే అయితుంది తినడం వరకే అయితుంది నేర్చుకుందాం అంటే ఇంకా నాకు తినడం అంటే నే ఇష్టం
అవునా కానీ మీ అక్కల లేకపోతే ఇప్పుడు కష్టం అయిద్ది కదండి సో నేర్చుకోవాలి
అవును ఆ టైం లో ఇంకా నేను చూసి నేర్చుకుంటా ఇప్పుడైతే చేసి వొళ్ళు ఉంటే ఇగ తినడానికి
హా మరి మీకేమ వచ్చు మీరేం చేస్తారు ఏమైనా వచ్చా మీకు
నాకు పునుగులు వచ్చండి పునుగులు పునుగులు పురుగులు కాదు పునుగులు
ఇటు సైడ్ బోండా అంటారు
మాకు వైపు చిట్టి పునుగులు అంటారండి అవి అందులో ఆనియన్స్ మన మిర్చి ఇవి చిన్న చిన్న కట్ చేసి అందులో జీలకర్ర వేసి ఈ పిండిలో వేసేస్తే చాలా బాగుంటది మైదా పిండి కూడా ఉంటది గోధుమ పిండి కూడా చేస్తే హెల్ది మైదా పిండి కన్నా ఇవన్నీ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెడతా అండి అంటే నానబెట్టడం అంటే అట్లా ఉంచుతా మన ఉప్పు ఏసీ అప్పుడు బాగా పులుస్తుంది అన్నమాట ఇక నేను ఆయిల్లో వేసేసరికి బాగాస్తాయి అవి నాకు ఇష్టం మా డాడయ కూడా తింటారు ఇంట్లో అందరు బాగుందంటారు ఇక నాకు వచ్చిందంటే ఇది దొక్కటే
అవునా నాకు మ్యాగీ ఇష్టం మ్యాగీ వచ్చు చాలా బాగా చేస్తా నేను
మ్యాగీ ఆ మీరు ఎట్లా చేస్తారు అంటే వాటర్ వాటర్ దా ఎంద
అట్లా టూ మినిట్స్ అంటారు కానీ అది నాకు నచ్చదండి అంతా సో ఇట్లా మనం ఇప్పుడు సేమియ ఉప్మా ఎలా చేసుకుంటాం ఐడియా ఉందా ఎసరు పెట్టి ఇట్లా చేస్తారు కదా ఆనియన్స్ టమాటో మిర్చి ఇవన్నీ వేసి ఎసర పెట్టి ఆ దాంట్లో వేసి అది మస లా ఉన్ను కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ లేపోతే ఉడికిచీ పక్కన పెట్టుకొని మళ్ళీ ఫ్రైడ్ రైస్ చేసుకున్నట్టు అట్లా చేసినా కూడా అది కూడా బాగుంటుంది టేస్ట్
అవునా ఓ ఓకే అండి మళ్ళీ నెక్స్ట్ టైం నేను ట్రై చేస్తా ఓకే తినండి నేను మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను ఓకేనా బాయ్ అండి థ్యాంక్ యూ